హలో హలో హలో
హలో
హలో హాయ్ అండి హాయ్ ఆ బాగున్నారా ఆ
ఆ బాగున్నామ్ అండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి అంతా బట్టలు సర్దుకుంటూ ఉన్నాము ఆ ఒక చిన్నట్టు టూర్ ప్లాన్ వేశం
ఓకే ఓకే
ఆ చిన్న ట్రిప్ ఉన్నది వెళ్ళొద్దామని ఆ పిల్లలు మేము అ బట్టలు సర్దుకుంటున్నాము అండి
మ్మ్ ఎటు వెళ్తున్నారు టూర్ కి
ఆ సమ్మర్ గదండి ఆ నా ర్త్ సైడ్ జమ్మూ కాశ్మీర్ గాని కులుమనాలీ గాని అట్లా వెళ్దామని అనుకుంటున్నామండి హ్మ్ ఆ దగ్గర దగ్గర ఒక వన్ వన్ వీక్ పైనే అండి అదే ఒక ఎయిట్ ఎయిట్ ఎయిట్ డేస్ అట్లా అనుకుంటున్నాం
ఓకే ఓకే
పిల్లలకి సమ్మర్ హాలిడేస్ గదా
అవునవును
మ్మ్ మ్మ్ కొంచెం ఇప్పుడే ఈ టైం లో కొద్దిగా ఈ హాలిడేస్ టైం లో కొద్దిగా అటు అట్ల అగో వెదర్ గూడా అటు కూల్ ఉంటది ప్లస్ అంత టూర్ కెళ్ళి వచ్చినట్టు ఉంటది వాళ్ళకి గూడా ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా మైండ్ డెవలప్ మెంట్ అయితది అని చెప్పేసి అట్ల టూర్ కెళ్ తీసుకెళ్దామని ప్లాన్ యెస్తు
ఓకే అండి ఓకే ఓకే హ్మ్ మేము గూడా వెళ్దామని అని ప్రయాణం చేస్తున్నాం ట్రైల్స్ ఎటు అంటే తిరుమల నవాల అటు అరుణాచలము తిరుపతి ఆ అట్లా వెళ్దామని ఆలోచన
ఆహా
మ్మ్ మ్మ్ ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కడికో చోటుకి వెళ్దాం మని అడుగుతున్నారు అందుకని సరే వాళ్ళ మైండ్ రిలీఫ్ గా ఉంటది కదా ఎప్పుడు స్కూల్ చదువు అంటే వాళ్ళకు కూడా ఆ ఏం ఉండదు కదా అందుకని ఏదో కాస్త మైండ్ రిలీఫ్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ కు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవుతుంది కదా మేము ఈ టూర్ వెళ్ళొచ్చాము హాలిడేస్ లో అని చెప్పని
అవునండి అరుణాచలం నేను ఎలానండి గిరి ప్రదక్షిణ అసలు చాలా బాగుంటదండి ఆ మీరు ఖచ్చితంగా చూడాల్సిన
మేము వెళ్ళొచ్చాము ఆల్రెడీ
ఆ వెళొచ్చారా అండి ఆహా ఓకే
సార్లేలో
ఆహా రెండు సార్లు వెళ్ళొచ్చారా గిరి ప్ర్రదక్షిణ చాలా బాగుంటది కదా అండి
అవును అవును అది ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటంది ఫోర్ థర్టీ నుంచి మొదలు పెడితే మనం అట్లీస్ట్ నైన్ థర్టీ టెన్ కల్లా రిటర్న్ అయిపోతాం లేకపోతే తర్వాత ఎండ మళ్ళీ మనం నడవలేం కూడా ప్రదర్శన చేయలేం కాళ్ళ అవి కాలిపోతూ
అవునండి అయితే ఆ ఇదేద లో ఈ సీజన్ లో తిరుపతి కూడా వెళ్ళి రండి అండి ఆ బెస్ట్ ఆ మంచి కూల్ వెదర్ చాలా బాగుంటాది
ఆ కొండ పైన బాగుంటుంది కాని కింద కొంచెం వేడున్న పైన బాగుంటుంది
ఆ పైన బాగుంటది కదా అసలు ఈ వాతావరణం మంచిగా వెళ్లాల్సిన టైం ఇది మంచి ఫ్యామిలీ టూర్ అట్లా కూడా ప్లాన్ అయొచ్చు ఆ అంటే మేము ఫస్ట్ ఈ జమ్మూ కాశ్మీర్ అట్ట వెళ్ళొచ్చిన తర్వాత
మ్మ్
ఇటు త్రిపుల్ సైడ్ వద్దాం నెక్స్ట్ మంత్ లో అట్లా ప్లాన్ చేస్తా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు
మ్మ్ అదే మేము కూడా పరు చెప్పండి
మ మీరు ఒడిశా గాని ఛత్తీస్గఢ గాని
అటు వెళ్లేదు కానీ గోవా కా అటు వెళ్ళామండి గోవా వెళ్ళాము ఇటు బీచ్ లకు ఎక్కువ వెల్లు మేము ఎందుకంటే పిల్లలు బాగ ఎజాయ్మెంట్ చేస్తారు కదా బీచ్లకు వెళ్తే
అవునండి నేను కూడా వెళ్ళానండి ఆ పాండిచేరి వెళ్ళ రీసెంట్ గా అసలు ఆ యూనియన్ టెరిటరీ అసలు చాలా బాగుందండి ఆ ఫ్యామిలీ టూర్ కంటే అది ఫ్రెండ్స్ టూర్ అయితే ఇంకా బాగుంటది
అవునువును అదో ఆ దారు వేరు ఫ్యామిలీ దారు వేరు
ఆహా అవునండి ఎట్లాంటే మేము పిల్లలతో ఏం మాక్సిమమ్ ఆ టెంపుల్స్ ఇట్లా ప్లాన్ చేస్తామండి
అవును
బీచ్లు కూడా ఇష్టపడతారండి పిల్లలు కానీ ఆ తీసుకెళ్తానే ఉంటాంలేండి ఈ సీజన్ మంచిగా ఉండదు అని చెప్పి ఎక్కువ కూలింగ్ వెదర్ ఉంటది కదా
అవును అవును వింటరు అట్లా వెళ్తే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ అవును అరకు ఒకటి వెళ్తే చాలా బాగుంటుంది వింటర్ సీజన్ లో అరకు విన్నారా వైజాగ్ దగ్గర అది ట్రైన్ కి వెళ్ళాలి దానికి అది ట్రైన్ కు వెళ్తుంటే అళ్ళు గృహల్లోంచి ట్రైన్ వెళ్తుంటే క్రాస్ అయ్యి అది చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది అక్కడ
అవునండి అరకు వెళ్ళాము మారేడుమిల్లి వెళ్ళాము అటు కాకినాడ ఆ విజయనగరం అవన్నీ చూసొచ్చామండి చాలా బాగుంటారు అబ్బా అసలు అది విం వింటర్ సీజన్ లో వెళ్ళాలండి అం ఇట్లా పొద్దున్నే మేఘాలు అట్లా వస్తా అంటే మనం హిల్ స్టేషన్ లో ఉంటాం ఏ ఫోన్ కాల్స్ ఉండవు అసలు ఎంత బాగుంటది అంటే ఒక ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్ అంత ఎగ్సైట్మెంట్ ఫీల్ అయితాం అండి
అవును అవును కరెక్టే మీరు చెప్పి చాలా అంటే చాలా బాగుంటుంది అ క్కడ ఆ చెట్టు నీడలు ఆ ఏంటి బొంగులో
చికెను బ్యాంబు ఆ బ్యాంబు అవును బ్యాంబు
బ్యాంబోస్ అక్కడ బాగా చెట్లు బాగా పెరుగుతాయి అక్కడ
అవునండి చాలా హైట్ ఉంటాయి ఆ చాలా బాంబూస్ ఉంటాయి ఆ నేను బాంబో చికెన్ ట్రై చేసి అండి ఆ అద్భుతం ఆ అది మళ్ళా మేమే ఒకసారి అట్లే లోకల్ లో ట్రై చేసాం కానీ అండి ఆ టేస్ట్ వేర్ ఈ టేస్ట్ చూరండి ఏమైనా మనం టూర్స్ ఏమైనా మనం టూర్ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ దొరికే స్పెషల్ ఐటమ్స్ తినుకుంటూ ఆ వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫీల్ పొందాలండి
అవునవును అట్లా వెళ్తుంటేనే కదా కదా మనకు కూడా కొంచెం మనకి తెలుస్తుంది పిల్లలకు కూడా ఒక నాలెడ్జ్ జు అనేది పెరుగుతూ ఉంటుంది పలానా చోటకి వెళ్ళాము పలానా చోట ఆ అవునవును
అండి ఈ సమ్మర్ నా కు పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఉన్నా ఏదో ఒక ప్లాన్ చేస్తా ఉంటా అండి ఎస్ ఈవెన్ స్కూల్ టైమ్ లో కూడా ఓ టూ త్రీ డేస్ అట్లా హాలిడేస్ దొరికితే అండి వెంటనే ఆ దగ్గరపాటులో ఉండేవి టూ త్రీ డేస్ లో కవరయిట్ అయి అన్ని తిప్పుకొని వచ్చేస్తా సాండే
ఆ
ఉ అయితే నెక్స్ట్ ఇయరు అవుట్ ఆఫ్ కే ప్లాన్ చేస్తా అండి ఒకసారి అట్లా అవుట్ ఆఫ్ కూడా తిప్పుకొని రావాలని
మచిలీపట్నం బీచ్ కూడా బాగుంటుందండి ఒకసారి వెళ్ళండి దానికి కూడా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ కూడా
ఆహా మాకు నెక్స్ట్ వీకు బాపట్ల బీచ్ ఉందండి
ఓకే ఓకేహా
ఫ్రెండ్స్ టూర్ అది ఆ అందరం కలిసి వెళ్ళాలని ప్లాన్ వేసాము ఫ్యామిలీ కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నామండి ఈసారి బీచ్ లో అంటే ఫ్రెండ్స్ అందరం మేమంతా ఫ్యామిలీతో వెళ్తా గాని ఏదో ఏదో సంథింగ్ మిస్ అయిపోయినట్టు ఒకసారి ఫ్రెండ్స్ టూర్ వేద్దా అని ఆ నెక్స్ట్ వీకే ఉందండి ఆ ఈ వీక్ లో ఈ పిల్లలతో ఇది అయిపోయిందని అనుకోండి జమ్మూ కాశ్మీర్ టూరు నెక్స్ట్ వీక్ లో అది ప్లాన్ చేస్తాన్నాం అండి ఆ
ఇంకెక్కడికన్నా ప్లాన్ చేసుకుంటున్నారా
ఇటు తమిళనాడు ఇది ఉంటది కదా అండి కన్యాకుమారి దగ్గర ఇంద్ర పాయింట్ అని అక్కడ చాలా మంది ఆ అంటూ ఉన్నారు అట్లాకే తమిళనాడు వెళ్ళి అంటే నుంచి కేరళ కూడా తిరిగొద్దామని
ఓకే ఓకే రామేశ్వరం చూసారా మీరు
ఆహా రామేశ్వరం అదే అండి ఆ తమిళనాడు దగ్గర రామేశ్వరం మీ నది ఆ రామేశ్వరం రామేశ్వరం చూడాలని అనుకుంటున్నాం అండి చూడలేదండి చూడాలి అది రీసెంట్ గా తమిళనాడు ఏదో గ్లాస్ బ్రిడ్జ్ ఏదో కట్టారని అది కూడా చూడాలి ఇంకా మేము అయోధ్య ఒకసారి వెళ్ళాలండి అయోధ్య వెల్లాలి అనుకుంటున్నాం
ప్లాన్ చేసుకుంటున్నాం అయోధ్య కు వెళ్ళాలని ఈ సంమ్మర్ హాలిడేస్ లో వెళ్దామని
మొన్న క్రిస్టమస్ కేమో మెదక్ చర్చి కి వెళ్ళామండి ఆ అసలు చాలా పెద్ద చర్చి అండి చాలా అద్భుతంగా ఉంది మ్మ్ హు అట్లే ఆ ఆ అవునండి పిల్లలలకు కూడా చూపియ్యాలి ఇదంతా అట్లే అయోధ్య వెళ్ళినప్పుడు దగ్గరలో బాబ్రీ మసీద్ కూడా ఉందండి అది కూడా చూసి రావాలి
ఓకే ఆ ఆ ఇంకా
ఆ మీరు మీరు వెళ్లారాండి రీసెంట్ గా టూరు
నేను అవే చెప్తున్నా కదా మచిలీపట్నం బీచ్ ఒకటి వెళ్ళొచ్చాం మళ్ళేమో నర్సాపూర్ బీచ్ కు ఒకటి వెళ్ళొచ్చాము ఆ నర్సాపుూర్ కూడా బీచ్ బాగుంటుంది అక్కడ టెంపుల్స్ అవి కూడా బాగుంటాయి
ఆహా ఇది బాంపట్ల బీచ్ వెళ్లారా అండి
బాపట్ల బీచ్ వెళ్లలేదండి
వెళ్ళలేదా ఓకే ఓకే ఆహా నెక్స్ట్ మాదవ ప్లాన్ అండి అది చూసే కథ చెప్తా అండి ఎలా ఉంటుందని ఆ మా ఇటు నార్త్ వెళ్లారా అండి జమ్మూ కాశ్మీర్ గాని
ఆ అటు వెళ్ళలేదండి వెళ్ళలేదు వెళ్ళలేదు చిదంబరం అరుణాచలం తిరుపతి చిత్తూరు అవి వెళ్ళొచ్చాము అంతేకాని అటు వెళ్ళలేదు ఇంకా మేము
ఆ హైదరాబాద్ కూడా బాగుంటదింటా అండి ఆ హైదరాబాద్ కొన్ని ప్లేసస్
హైదరాబాదు ట్యాంక్ బం బిర్లా మందిర్ అవే ఫేమస్ ఇంకా ఇకా హ రామోజీ ఫిలిమ సిటీ
ఆ అవునండి గోల్కండ అవును స్నో వర్ల్డ్ స్నో వ
చార్మినార్ కూడా బాగుంటుంది అది నైట్ టైమ్ చూస్తే భలే ఉంటుందండి చార్మినార్ అయితే లైటింగ్ తో చాలా అంటే చాలా బాగుంటుంది
అవునండి నేను వెళ్ళా అండి నైట్ టైమ్స్ లో ళ్ ఒకసారి బా లైటింగ్స్ ఆ వెదరు అక్కడ చల్లటి గాలి వస్తా ఉంటది అసలు చాలా అద్భుతం అండి అదంతా
ఆ కేబుల్ బ్రిడ్జ్ అనా ఒకటి కొత్తగా కట్టారు
ఆ అది కట్టిన రీసెంట్ కట్టారంటగానండి ఆ రీసెంట్ గట్టారంట కానిండి నేను చాలా సార్లు వెళ్ళంతా వెళ్ళాను కాని దు చాల సార్ మ అయిపోతున్నా అండి ఈసారి స్పెషల్గా
ఆ
హ సరే అండి బాయ్ అండి ఈ హ